హలో
ఆ చెప్పండి
బాగున్నారండి
ఆ బాగున్నామండి
అవునండి ఈరోజు టాపిక్ ఏంటండి
మీరే చెప్పాలండి ఈరోజు
టాపిక్ వచ్చసి మనకు స్ట్రీ గురించి ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుద్దాం మండి మనకు అప్పట్లో ఎంత వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే మనకు ఫ్రీడమ్ అనేది వచ్చింది కదండి
ఓకే నేను కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి అంటే సర్దార్ వల్లభాయ్ పటేలు ఇంకేమంటారు రాణి రుద్రమదేవి ఇంకా శివా ఛత్రపతి శివాజీ మహారాజు గాంధీ నెహ్ర్రూ ఇంకా చాలా సో యండ్ సో ఉన్నారండి
మాలం దేవ వాళ్ళ వాళ్ళ త్యాగానికే కదా మన గుర్తు ఈ ప్రీడమ్ అనేది ఓకే అంటే నాకు కూడా తెలిసిందే చెప్ చెప్తాన్నండి సా చె ఆ బీళ్ళు మహాత్మా గాంధీ నెహ్రూ ఉమ్ మహాత్మా గాంధీ నెహ్రు ఇక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత
సరే అండి ఇంకా నువ్వు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నా రండి మీరు
గారి గురించి అంటే ఇ వాళ్ళ గురించే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే మాట్లాడదామ అని అ
అంటే ఒక్కరు గురించి లేకపోతే ఒక్కొక్కారి
ఒక్కరు కాదు ఇద్దరు గురించి
సరే చెప్పండి
ఆ ఉహుమ్ వాళ్ళు మాత్ర మహాత్మా గాంధీ పోర్ బందర్లో పుట్టాడు కదండి ఉమ్ అక్టోబర్ సెకండ్ ఉమ్ ఆయన అక్కడ పుట్టి అన్న మన ఆ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతనో చాలా మందిని పోరాడి ఆ త ఆమ్ పోరాడి నప్పుడు మనకు ఫ్రీడమ్ అనేది వచ్చింది కదండి
అవునండి
ఉమ్ అలాగా ఇంకా మీకు తెలిసిన ఫైట్ ఫైటర్ గురించి చెప్పండి
నాకు నాకైతే రాణి రుద్రమ్మ దేవి గురించి తెల్స్ అండి ఆమె స్టోరీ తెలుసు అండి నాకు ఏంటిదంటే ఇప్పుడు గణపతి దేవుడు ఉన్నారు కదా అండి గణపతి దేవుడికి మగపిల్లలు లేరు ఒక ఒకతే ఆ ఆడపిల్ల ఆమె పేరే రాణి రుద్రమాదేవి ఈమె పేరు ఎట్లా ఏ ఎట్లా పెట్టారంటే యే గణపతి దేవుడు వాళ్ల నాన్న పేరు రుద్రదేవ అయితే ఈయనకి రుద్రమదేవి అని పేరు పెట్టారు రుద్రం అయితే ఏంటిదంటే ఆమెకేమో ఇప్పుడు రూ ఏమంటారు పరిపాలించడానికి ఎవరు లేరు కదా ఇప్పుడు బాయ్స్ అనేవాళ్ళు కాబట్టి ఆమెకి యుద్యా విద్యలు అని అవన్నీ అవన్నీ విద్యలన్నీ నేర్పించారండి ఇంకా మంచిగా నేర్చుకుంది తను
ఇట్లా ఆడపిల్లలకు అట్లా అవన్నీ నేర్పించేవాల్లు హ్మ్
అవునండి ఇంకా ఆమె ఆమె పుట్టింది అయితే వ ఓరుగల్లు అండి ఇంకా ఇప్పుడైతే వరంగల్ అయితే ఓరు గల్లు లో పుట్టింది
ఓహో ఓకే
అయితే అక్కడ రాణి అయింది కదా అయితే ఆమె ట్వంటీ నైన్ ఇయర్స్ పరిపాలించింది
అహ అలాగా నా ఆ అహ్
ఓ అయితే ఆమె పరిపాలించేటప్పుడు ఉ ఏమంటారు సామంత సామంత సామంతా రాజులు ఉంటారు కదా అండి ఉమ్ అయితే అయితే వాళ్ళ ఏమో ఆడపిల్లనే కదా అని ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకు కున్నారు కానీ వాళ్ళతోని యుద్ధం యుద్ధం ది యుద్ధంలోకి దిగింది
ఉహ్
ఇంకా ఇప్పుడు కళా పోషణలు ఉంటాయి కదా అండి అంటే డ్యా అదే నృ నృత్యం ఆ వాటన్నిటికీ కూడా చానా సపోర్ట్ చేసింది తను
ఆమె చాలా పేరు పొందినా కదా మ్మా వ్యక్తి
ఇంకా ఏంటిదంటే తెలంగాణ ఇంకా రాయలసీమలో చానా అంటే చానా చెరువులు కట్టించింది అంటే ఆ మొక్కతే కాదు వాళ్ళ వంశంలో
ఆహా అలా అదే అదే
ఆమె వంశాన్ని మొత్తం మంచిగా మంచిగా కట్టించింది మన్ని చెరువులు ట్యాంక్స్ అంటారు కదా వాటిని కట్టించింది అందుకనే ఉహ్ అందుకనే వరంగల్ సిరి ఏ మా నాకు తెలిసింది ఏంటిదంటే ఇక్కడ వరంగల్ సింమాల అంటే మన ఊరు మన చెరువు అని ఉంటుందండి అంటే ఏంటిదంటే ఈ రుద్రమ దేవికి రుద్రమదేవికి అట్లా ఏమంటారు గవర్నమెంట్ అట్లా తీర్పు ఇచ్చింది అన్నట్టు
ఆహ అవునా హమ్ అదే అమె చాల ఇంకా ఆమె ఆమె చాలా ఓపికతో దేశం కోసం చాలా పోరాడింది
అవునండి అంటే వరంగల్ ప్రాంతం కోసం అని పోరాడింది అయితే ఫస్ట్ ఏమో ఓరుగల్లు క్యాపిటల్ ఏముండేదంటే హన్మకొండా ఉండేది కానీ ఆమె రూలింగ్ కి రాగానే అది వరంగల్ చి హన్మకొండ కాస్త ఓరుగల్లు చేసింది క్యాపిటల్
హమ్
ఆమ్
ఇంకా మీకు బాగానే తెలుసు అండి మీరు ఎక్కడనే ఉంటారా
కాదండి నే నేను వేరే చోట్లోనే ఉంటానండి
ఆ అదే అదే అదే అదే ఆ అదే అదే అలా మన హిస్టరీ మన హిస్టరీ ప్రకారం అంత చాలా మంది ఫైట్ చేస్తనే మనకి ఫ్రీడం వచ్చింది కదండి అప్పుడు అన్నిీ ఇవన్నీ జలియన్ వాలా బాగ్ ఇంకొకటి ఏంటి ఆ ఇంకా ఇ చాలా ఉన్నాయి
ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఇంక ఏంటది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ
బ్లలాటిల్ ఆఫ్ ప్లాసి బ్యాటిల్ ఆఫ్ ఆహ్ ఇంకా వరల్డ్ వార్స్ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వాల్డ్ వార్ థర్డ్ వల్డ్ వార్
అ ఇంకా చాలా పెద్దది వీటన్నిటికంటే
అదే అదే అ ఇవన్నీ అవుతనే కదా ఇవి వచ్చినాయి
అవునండి
ఆహ్ అలాగా ఇంకా మీకు ఏ లక్ష్మీ బాయ్ కాకుండా ఇంకా వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి తెలుసండి
ఓ రుద్రమదేవి కాకుండా అంటే
హమ్
ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజు ది కూడా తెలుసండి
ఉహ్ చెప్పండి
ఆయన ఏంటిదంటే మహారాష్ట్ర ప్రాంతంలో అలా పుట్టాడండి అంటే ఈ అయితే పుట్టినప్పుడు
అ
తనకి ఇంకా చాలా శత్రువులు ఉండేదండి వాళ్ళ నాన్నకి అయితే ఆయనను ఇప్పుడు ఛక్రపతి శివాజీ మహారాజుని కూడా చంపేద్దాం అనుకున్నారు కానీ చంపేయలేకపోయాను చాలనాా యుద్ధాలలో కూడా గెలిచారు ఇంకా ఇప్పుడు మన ఔరంగజేబ్ లేడా అండి
ఔరంగజేబు అ
అయననేమో మొత్తం గుళ్ళు కూల్చ కూల్చేడం అలాంటి చేస్తే కూల్చనియకుండా ఆయనతోని యుద్ధం చేసాడండి
మ్ అన
ఇంకా ఈయన చరిత్ర కొంచమే ఉంటుంది కాని వాళ్ళ కొడుకు చరిత్ర అయితే ఇంకా చాల తెర్ టేబుల్గా ఉంటదండి
అవున అండి ఏంటంటే మాకు కూడా చెప్పండి మేము కూడా కొద్దిగ తెలుసుకుంటాం ఆ చాలా చ చవా అ చూసను కని అంతా ఐడియా లేదు మ్
మ్ ఏంటిదంటే ఇప్పుడు చక్రాతి చ ఛత్రపతి శివాజీ మహారాజు వల్ల కొడుకు పేరే సంబాజి మహారాజు
ఆహా
అయితే ఈయనకి ఇప్పుడు ఏమంటారు పెద్దమ్మ కొడుకు లేడా ఒకనే ఆయన ఆయన పేరు రామ్జీగా రామ్జీ అయితే కానీ ఈయననే పెద్దయినా కాబట్టి ఈయన మంచిగా రూలింగ్ చేసిండు అయితే మళ్ళీ ఔరంగజేబ్ లేరా అండి అయితే ఆయనను మొత్తం ఈనన్ కన్వర్ట్ అయిపోయమన్నారు
ఆహా
మీరు మంచిగా ముస్ మిస్లిమ్ లోకి కన్వర్ట్ అయిపోతే మేము మం మేము మంచిగా మిమ్మల్ని ఏం చేయము అని చెప్పిర్రు
ఆ
అయితే మొత్తం ఆయన బాడీ అంత కట్ చేసినారండి మొత్తం
ఆహా
ఇంకా చెవులు మొత్తం పీకేసినారు ఇంకా మొత్తం కట్ చేసిన దగ్గర అంతా ఉప్పు కా కారం చల్లడం
మ్
అయినా కానీ ఈ మన సంభాజీ మహారాజేమో అసలు లొంగిపోలేదే లొంగిపోలే నన్ను చంపేసినా గాని మేము అసలుకే మత మార్పిడి చేయమంటే పపం చంపెసినారు
ఆహా స్టోరి ఏదది మ్ హు అట్ ట్లా ఉండేవాళ్ళు అప్పుడు ప్రాణాలకైనా తెగించేవాళ్ళు మ్ అదే అదే అంత అండి కాని వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయినాయి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేసింటే నిలిచిపోతేాయి కదండి అట్లా మ్ ఇంకో ఆ తర్వాత కూడా స్వాతంత్య్రం వచ్చినాక కూడా మనకు కొన్ని రోజులు ఉండే కాని తర్వ త మొతంగా ఫ్రీడమ్ వచ్చింది కొన్ని రోజులు పట్టింది అనుకుంటా
అవునండి ఇంకా అంబేద్కరు వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్
ఇండియన్ కోచ్ ఆ
అవునండి ఆయన ఒక్కడే కాదండి కానీ ఆయన తో పాటు వేరే అందరు రాశారు కానీ ఆయన ఒక్కరు ఎందు ఫే ప్రెస్ అయ్యరంటే వాళ్ళకి ఆ ఐడియా ఇచ్చిందే ఆయన
ఆహా డెమోక్రోసే అంటే ఇప్పుడు పీపుల్ రూలింగ్ అన్నట్టు కదా ఆఫ్ ద పీపుల్ బై ద పిప్ పల్ ఫార్ ద పీపుల్
ఉహ్ కాన్స్ అందుకనే ఈ అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు
ఆ హా హా ఫాదర్ ఆఫ్ ద నేషన్ వచ్చేషి మహాత్మాగాంధీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒచ్చేసి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్
అవునండి ఇంకేంటిదంటే ఆయి ఆయనని కూడా అప్పుడు అప్పుడు క్యాస్ట్ విభేదాలు చానా ఉండేవి కదా అండి అయితే ఆయనను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కూడా డిస్క్రిమినేట్ చేశారంట ఎందుకంటే ఆయనే మహారాష్ట్రలో అన్నట్టు పుట్టింది అయితే మహారాష్ట్ర లో లో చాలా అన్టచ్బుల్ క్యాస్ట్ అంటే మహర్ క్యాస్ట్ అన్నట్టు అయిన ఆ క్యాస్ట్ అందుకని ఆయనని అట్లా చేస్తే అయితే ఆయన పిల్లల కోసం అని కొత్త రూళ్లు కూ డా పెట్టారండి ఇంకేంటిదంటే ఏమంటారు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో నైతే మొత్తం ఫుడ్ వేడుతారు అవన్నీ ఆ మార్పిట్లన్నీ తీసుకొనోచ్చింది ఈ అంబేద్కరే
ఆహా
ఫోడ్డూ ఫ్రీ డ్రెస్సు
ఉహ్
ఉహ్
అదే అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు చాలా బాగా చెప్పారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రుద్రమాదేవి గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మీకు బాగానే తెలుసండి
ఆ తెలుసండి
చాలా బా చెప్పారు ఇంకా ఉహ్ మన హిస్టరీలో ఇంకా ఇం ఇంకా ఇంకా వేరే వాళ్ళంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆయన పుట్టినరోజే కదా మనం చిల్డ్రన్స్ డే చేసుకునేది
నే ఆయనకి
హు అంటే చాలా ఇష్టము అందుకనే ఆ రోజు సెలబ్రేట్ చేస్
అయినన్ చాచాని ఎందుకు పిలుస్తారంటే బాబాయి అన్నట్టు టై అయినని బాబాయ్ లాగా అందరి పిల్లలు అనుకోవాలని
ఓహో
ఆయినకిస్ ఆయినకి ఇష్టం చాచాజీ అంటే
ఓకే అండి మీరు అన్ని చాలా టాపిక్స్ అన్నీ చాలా బాగా చెప్పించారండి ధన్యవాదములండి
ఆ సరే అండి